హలో క్లియర్ గా ఉందా వాయిస్ ఇప్పుడు
ఆ క్లియర్ గుంది.
ఊమ్ గుడ్ వెదర్ ఎట్లుంది మరి ఆడ
ఈడనా బానే ఉంది వేడిగేం లేదు
అవునా
ఆ అక్కడ
ఏ ఏడా బై కాలేజ్ నుంచి బయటికి రాగానే ఫుల్ ఉడకపోత ఇగ ఆటోల కుక్కిండ్రు మమ్మల్ని
ఇంగా నీకోటి తెలుసా బస్సుల ఎండకి కాలి ఖాళీ బస్ లా ఓపెన్ చేయంగానే ఉబ్బదిస్తుంది ఉబ్బదిస్తుంది బస్ లా
అయ్యో
ఆ క్కళ్ళు ఉన్నాం అనుకో ఇది మొత్తం పచ్చిగా అయిపోతుంది
ఏదో
మీరన్న ఒక టెన్ మినిట్స్ లా ఫైవ్ మినిట్స్ లో పోతారు మేమేమన్నా గం టలు గంటలు ఉండాలి.
ఉమ్ ఈ కష్టాలు అందుకనే కాలేజ్ దగ్గర ఇల్లు తీసుకోండి సప్పుడేక
కాదు హాస్టల్ కొచ్చేస్తా
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి అంటున్నావే సూస్తున్నా.
ద సెకండి ఫోర్త్ ఇయర్ లో వస్తా.
సరే చూస్తా ఇంక అందరు ఫోర్త్ ఇయర్ లోనే హాస్టల్ ఉండరు.
కా ఆ నాకు ఒక డౌట్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లాస్ స్టల్లో ఉండకుండా ఏడికిపోతారు.
ఏడికి పోతారంటే ఎగ్జామ్స్ టైమ్స్ లో వస్తారు ఎట్లా కాలేజ్ కి రార్
ఇప్పుడు లాంగ్ వాళ్ళు ఉంటారు కదా.
ఆ రిలేటివ్స్ ఇంట్లోనే ఉండాలి ఆల్ ఇప్పుడు మా సీనియర్స్ పోలేదా ఫుల్లు లాంగ్
అన్ అంటే అందరికి ఏమన్నా ఇక్కడ సైడ్ రిలేటివ్స్ ఉంటారా ఏమన్నా.
ఉన్న వాళ్ళు పోతారు కావచ్చు ఇగా హాస్టల్ లో ఉండకు ఎప్పుడు ఎట్లాగో క్లాసెస్ ఉండవు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కాబట్టి అందరు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటారు. హాస్టల్ ఫీజ్ బొక్క వాళ్ళు ఒక్క రూపాయి కూడా తగ్గియ్యరు నువ్వు ఉన్నా లేకపోయినా
అవును మీకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే
తగ్గియ్యరు
మీకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఆ వన్ మంత్ రెంట్ తీసుకుంటారా?
తీసుకుంటారు.
అవునా ఎందుకట్లా మీరు వన్ మంత్ ఉండరు గదా. ఒకవేళ లగేజ్ తీసి అన్ని ఒకట్ టే రూమ్ లో పెట్టిర్రనుకో ఏం చేస్తారు?
అంత సీన్ లేదు గానీ ఒకవేళ పోయేదుంటే వేరే హాస్టల్ కి మార్చాలి వేరే ఫ్రెండ్ వాళ్ళ రూమ్స్ కన్నా అట్లా మార్చి. ఆ వన్ మంత్ ఫీజ్ సేవ్ చేసుకోవచ్చు.
ఆహ
వా అడ్జస్ట్ అవ్వాల్సిన పని ఏం లేదు ఎట్లా మనం ఉండం గదా వాళ్న ఫ్రెండ్స్ కూడా ఉన్ ఉండరు వాళ్ళ రూమ్ లో లగేజ్ పెడితే అయిపోతది. ఉమ్ అదే ప్లాన్ జేస్తున్నా నేను గాని చూడాలి ఏమైతదో
ఇది ఎస్ఐపి ఏం జేస్తున్నరు
ఎస్ఐపి డిఆర్డీ ఓలు లా మా అదే ఫ్రెండ్ వాళ్ళ డాడీ మాట్లాడతా ఉన్నాడు గదా
ఉమ్ ఉమ్
అదే ఇగ కానీ ఎప్పుడో ఏంటిది ఇవన్నీ కన్ఫామ్ గాలే కాని ఒక పక్కా అయితే సెట్ జేస్తారంటాం
మేము సబ్మిట్ జేసినాం గానీ వాళ్ళు ఇప్పుడేమనీ అడుగుతున్నారు మమ్ముల్ని
ఇప్పుడేనా
ఆ లేకపోతే క్లోజ్ ఫిఫ్టీన్ గాదు వన్ కే
వన్ కే నా
ఆ మనక్లాస్ ఆయన ఒకాయనా ఉన్నాడు చూడు ఆ లేపు మనీ కట్టకపో
గాకుంట ఆ పక్క రూల్ నెంబర్
ఆ ఇప్పుడైతే క్లో ఫామ్ క్లోజ్ జేసారంట
ఉమ్
ఉమ్
మా ఫ్రెండ్ ఒక కామే ఉంటది ఆమెకు గూడా జెప్పినాం ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ వేస్ట్ జేసుకుంటవు అక్కడికి బోయి ఏం జేసేది లేదు అని జేప్తే ఆ అమ్మాయి అట్లు ఒప్పుకోరు అయినా అనవసరం దానికి నేను మనీ వేస్ట్ చేయను అది ఇది అన్నది
ఇగ ఆ ఫ్రెండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
అవును
ఉమ్
అంటే ఆమె ఫ్రెండ్ వాళ్ళ జాన్ గూడా ఉంటరు అందుకే ఆమె పోతుంది మాక్ ఎలాంటి జాన్లు లేరు గాబట్టి మాకు అవసరం లేదు
అందుకని ఆమె అన్ని మాటలు మాట్లాడుతుంది ఒకవేళ ఆ జానే లేకపోయింటే అదే ఫస్ట్ ఫస్ట్ సర్టిఫికేట్ సెట్ జేసుకుందాం అని మాట్లాడేది ఉమ్
ఉమ్
కానీ ఆడ పోయి సమ్మర్ లో టైం వేస్ట్ అన్నీ వేస్ట్
అప్పుడు మేము లాస్ట్ సమ్మర్కి యెళ్ళినము ఫిఫ్టీన్ డేస్ ఎంతనో వచ్చిండే ఆ సమ్మర్ డేస్ లో మేము ఏం జేయలేదు దెలుసా అసలు చాట్ జీపిటి ఇంకా మూవే ఆ అసలు ఆ సమ్మర్ మొత్తం బోయినాం మేము లాస్ట్ ఇయరు ఆడ ఏం జేయలే చాట్ జీపిటి జేస్ నము లాస్ట్ కి ఒక సర్టిఫికేట్ ఇచ్చిరు
అవునా వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ ఇచ్చిరా ఏమి ఇయ్యలే
ఏమ్ ఇయ్యలే జస్ట్ ఎంప్లాయ్ మానేజ్మెంట్ అని ఒకటి ఇచ్చినరు అది చే అంటే ఇంగా మనకి మనకి దెలుసు గదా మనం ఎట్లా జేస్త స్తము మనకేమన్నా ఓన్ స్కిల్స్ ఉన్నయా ఆ గాడికి కేళ్ళి టైం పాస్ చేసేదే ఉంది ఒక సిక్స్ ఫిఫ్టీ రుపీస్ ఇస్తే వాళ్ళ అన్నం పెడతారు ఇక
మల్ల ఫుడ్ కి మనయేనా.
ఆ ఆ ఫుడ్ అంటే మనం తేచ్చుకోవచ్చు లేకపోతే అక్కడ క్యాంటీన్యూ ఉంటది.
సిక్స్టీ రూపీసా ఫుడ్ బాగుండేనా
ఆ
హ్మ్
ఇంకా ఎప్పుడు డిన్నర్ టైం ఎప్పుడు.
మాకు సెవెన్ ఫార్టీ నుంచి ఎప్పుడన్నా పోవచ్చు సెవెన్ ఎయిట్ కట్లా పోతాం
సిక్స్టీ ఇత
ఆ అసలు మాకు ఆర్డెన్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు.
అంటే నైట్ టైమ్ సెక్యూరిటీ లాంటి ఉండరా
అలాంటివి ఎం ఉండవు.
ఎందుకు ఉంటరు కదా మోస్ట్లీ గర్ల్స్ హాస్టల్ కి
అది ఏమంటారు. ఆ కాలేజ్ కాలేజ్ హాస్టల్స్ కి ఉంటాయి.
ఆహా
ప్రైవేట్ హాస్టల్స్ అంత ఉండవు ఏమి
ఓకే
మ్మ్
మా మేడం ఒకామె ఈ రోజే ఏఐ స్పెషలిస్ట్ కండక్ట్ చేస్తే అయిపోయేది తెలు సా
ఆసలు వేస్ట్ ఆ మ్యామ్ అయి తే చేసి ఉంటె అయిపై అనవసరంగా సాటర్డే పోవాలి దానికి కోసం టైం వేస్ట్ అంత వేస్ట్ రేపు అడుగుదామా రేపు మార్నింగ్ ఖాళీగనే ఉంటాం కదా
ఆమె ఈరోజు అన్నది కావాలంటే రెడీ ఉన్న వాళ్ళు ఏ చే పచ్చు అని ఎప్పుడు సెకండ్ పీరియడ్ ఆమెదే కదా మేము ఉన్నాం క్లాస్ లో అప్పుడు అన్నది. రెడీ ఉన్నోళ్ళు చేయొచ్చు బట్ రిపోర్ట్ చేయాలంట ఆ రిపోర్ట్ గుడా ఫార్మెట్ గుడా చూస్తుదామే.
ఆమె చూస్తది ఆమెకన్నీ కావాలి.
ఫార్మట్ కూడా తెలుసా ఈ ఏ ఇట్లొచ్చింది బి ఎందుకు ఇట్ల వచ్చింది సేమ్ లైన్ లో రావాలి కదా సేమ్ అలైన్మెంట్ ఉండాలి కదా ఆ ఈడనేమో అది అలైన్మెంట్స్ సరిగుంది ఇ ఈ పేపర్ కెట్లా లేదు అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె చేసింది అది చూపించింది.
మ్మ్
ఆ
మరి ఫార్మెట్ పంపయచ్చు కదా ఆమె
ఆ పంపిస్తా ఆ ఏంటి
ఫార్మట్ రిపోర్ట్ ఫార్మట్
పంపిస్తాన్నది ఆమెనే చెప్పింది నేనే పంపిస్త స్టా అన్నది మారి పంపింయలేదు ఆమె తెలుసా నిన్న నిన్న ఫైల్స్ కరెక్షన్ చేసేటప్పుడు అందరూ ఎవరైనా ఇంతే సర్టిఫికెట్ కరెక్షన్ చేస్తారు కదా అవి అట్లా కాదు అన్ని గ్రీక్స్ చూసింది చూసే ఆమె ఇట్లా ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఇట్లా ఏస్తారు కదా పేపర్ మొత్తం రాసు కుందిరి రిమార్క్స్ బా అంత కన్ఫ్యూస్డ్ ల్యాగ్ అనిపించింది నాకైతే
ఆమంత లాగేష్ నేను ఇప్పటి వరకి చూడ్లే
నాకు ఫస్ట్ క్లాస్ రోజే అర్థం అయిపోయింది
ఈ రోజు అటెండెన్స్ ఈ రోజు మధ్యాహ్నం వచ్చినాడ కదా పొద్దున మ్యామ్ మార్నింగ్ ఇట్లా సిఎస్ఇ కి పోయినాం పని ఉండే అని చెప్పినా మల్లెవరు మీ ఫ్రెండ్స్ ఎలంటే వాళ్ళు కూడా తెలవదు మ్యామ్ సడన్ గా పోయినాం అని చెప్పిన
హ్మ్
నిజంగా ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడింది ఏం మాట్లాడిందో అర్థం కాలేదు నాకైతే
హ్మ్ హ్మ్మ్
పదిహేను నిమిషాలు సో కొట్టింది అబ్బా ఆమె దగ్గర పోవాలంటే భయం మైతది
ఆమెమి స్ట్రిక్ట్ కాదు కాకపోతే ఆమె ట్వెల్వ్ థర్టీ కి చెప్పి అందరికి విసిగితేచ్చేస్తది హ్మ్మ్
అ రోజు గుడా గంతే ఆమె చేసి కరెక్షన్ చేసుకోవచ్చు ముచ్చట పెట్ కూడ కరెక్షన్ చేసింది
నేను ఫస్ట్ లా ఆమె ఇంటర్నల్ ఎగ్జామ్ అప్పుడు ఫస్ట్ ల అమె ఏమో స్ట్రిక్ట్ గా అనుకున్నా తర్వాత పిచ్చ లైట్ అయింది
బాయ్స్ ని చిట్టిలు పెట్టినా ఏమ్ అనదంటా అవునా
అవునా ఏమో అమేనే పెట్టామన్నదా ఏంటి
ఏమో లైట్ వదిలేసిందంట బాయ్స్ ని మరి నీ జెమో కాదో తెల్వదు అన్నరు హ్మ
అవును
శ్రీకాంత్ సార్ అయితే ముందు పక్కకే కూసుండు నీయమ్మ
నీదగ ఆచ మీర్ అటు సైడే గదా
ఆ
ఒక కుక్క ఉందిడా రాఖీ అని బాంది
బాంధ కరిపించుకో దంతోని
ఏ అది ఆ బ్రైడ్ అట్లా కాదా కర్వద
బ్రైడ్ కాదు అది బ్రీడు సరే మరి బాయ్
కే బాయ్